హలో
వెంకట్ గారా
ఆ నేనండి మీరు దిలీప్ బ ఎవరు మాట్లాడే
ఆ దిలీప్ మాట్లాడుతున్నాను ఏం చేస్తారండి మీరు వర్కు వర్క్ ఏం చేస్తారు ఎక్క శాతం
ఇంతకెలేది నేను ఆ జాబ్ అండి నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా ప్రైవేట్ అంటే సార్ పలిసినప్పుడు వెళ్ళాలి అంత ఘూరం ఉంది పొజిషన్ అది కూడా అ
మరి ఇవి ట్రై చేసు మరి బిజినెస్ ట్రై చేస్తారా
ల నాకు తెలియదు మీరు ఒకటి ఎక్సప్ల్
ఇప్పుడు వేరే బిజినెస్ ఇకైతే నేమో ఐదు లక్ష పది లక్షలు ఇరవై లక్షలు కావాలండి మనం తక్కువ అమౌంట్తో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు
ఓకే ఆ
ఆ కొరియర్ బిజినెస్
హ
పెట్టుబడి లేకుండా
హ్మ్
యాభై వేలలో లక్ష రూ ళ తయారయ కొరియర్ బిజినెస్ ఆ లేదం ఆ బ్యాంక్స్ బ్యాంక్స్ లోప లోన్ చెప్పయడము. పైదు పైవ్ బ్యాంకులతో టైేఅప్ ఏసుకుని లోన్స్ ఇప్పివ్వడం.
ఆహా మనం లోన్స్ ఇప్పియాలా?
ఎదో చెప్పిందానికి బా మంద్స్తా ఉంటారు మనకి.
ఒ ఓకే ఓకే కే అండి ఆ
అంతే కదా
మచ్చా ఓకేండ ఆ
ఊ అదే లోన్
చే వాళ్ళు మనకు ఇంటరాక్ట్ అయ్యి బాగా మంది వస్తారు కావచ్చు
ఊ ఒక లోన్పిత్త కూడా మనకి బ్యాంక్ తరపున ఫుల్ కమిషన్ ఉంటది. ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకుందామ అండి. ఫ్రా యాభై లక్ష రూపాయలు అన్నకు ఫ్రాంచైజ్ పెట్టుకుందాము.
ఆ ఓకే
ఆ ఫ్రాంచైజ్ అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలకి, మూడు సంవత్సరాలకి మళ్ళా అందుకే రేన్యూవల్కి కట్టుకోవాలి. ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరానికి ప్లాన్ చేస్తే నీకు తెలిసిపోతది. అప్పుడు నువ్వే ఒకటి పెట్టుకొని నువ్వే పది మందికి
ఆ అవునండి హలో అస్ హలో హలో హలో హలో హలో ఆ చెప్పండి ఆ హలో కట్ అయిపోయింది అండి వాయిస్ వినిపిస్త